బాగున్నావా అక్క
బాగున్న రా నువ్వు బాగున్నావా
అవును ఏం చేస్తారు అక్క
ఏం చేస్తాలే అన్నం పొయ్యి మీద పెట్టినా అన్నం అయింది గంజు ఉంపాలి ఈగ
పొద్దుగాల ఉతున్నాంక
హ ఇకా బుజ్జికి తినిపస్త తాగా ఈగ ఆమాకియి ఇదున్నర ఆరు గంటలకలా పెట్టేస్తా అప్పలో కొంచెం సల్ల ఆడుతది కా అన్నామ అని
మాల్ నైట్ ఉ
ఇక నైతే ఏంది తనదు పాలు తాగి పడుకుంటది ఇక నైట్ ఇస్కి ఇస్తది తినదు ఇక ఇక సాయంత్రం పూటా బయట తిప్పుతాగా తిప్పేటప్పుడే ఒక ముద్ద తినిపిస్తా ఇక
మాయనే స
ఏముందిరా ఏం చేస్త లేడు పనుకోండు
ఆ
ఉ ఆయనకి ఏడా పొద్దు పోతలేదు ఏం దోస్తలేదు
హ
ఉ
నేను కూడా పడుకోని లేసిన
ఆ తోమిన వాంట్లు
తోమలే అక్క నెన్ తోముదాం అనుకున్న
ఆ
ఇంకోంట కొడుతుంది కాని తర్వాత మిమ అమ్ అమ్మ ఏంట లేదుగానీ
పా
రేపు రావచ్చు నైట్ రావచ్చు
ఆహా డిచార్జ్ చేశీరా అంతనా
ఇంతకాన ఉందక్క
ఉహు ఇంటికడ్నే ఉందా
ఆ
ఆ
నేను పడుకున్న మూ ఫోన్ల మీ ఫోన్లు కొడుతుంది
ఎవరు ఆ
రెండో ఫోన్ కెత్తిన నాకు ఫుల్ నిద్ర వస్తుంది నిజ్రమాంత పోయింది నిజ్రంత పోయిందగా
పస్తార
ఫోన్ సాలని లేచ బందాం అని వదులే మళ్ం ఫోన్ చేస్తారని
ఆ ఎత్త పోయినావు మరి
ఎత్తనా ఎత్తి మార్లా అనా మళ్ళీ నిద్ర వస్తలేదు ఇక
నా ఏవాతంది
నేను ఏం చేస్తున్నానంటే ఫోన్ పే ఒక ఆయాందర కొట్టాల కొట్టినయాల
ఆ
అక్కకిస్తా అంటే
ఆహా చేట్ల వయితు నికనా ఆ
నా పడుకున్న పడుకున్న సరికి క్షీమ గరిచిందాక
ఈ ఈ ఎంత కష్టం వచ్చిందిరా నీకు
ఫోన్ పక్క అమ్మ ఫోన్ గ్జస్త ఒక వన్ వన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్ట వరకు నుంచి చీమ కరిశింది మెడ మీద
ఆ
నిద్రొస్తలేదు ఏం ఓస్తలేదు ఇగ
నాకు శిమాలు ఉంటే ఒళ్ళంతా పులకరిస్తది ఆ శిమలు చూస్తనే నాకు ఇగ ఇంట్లో ఉండబుద్ధి కాదు శిమలా చాక్పీస్ రాస్తా మొత్తం ఇంటి సుట్టు
ఇగ లేషిన ముఖం ముఖం గడుక్కొని అట్ల బె అట్లా బయటికి పోయి క ఇగ ఇంటికి వచ్చి నీ ఈ యాప్ఓపెన్ నువ్ వాట్సాప్ ల పెట్టినట్టు ఆన్ చేసిన ఇగ నెట్ ఆన్ చేయంగానే నీ మెసేజ్ ఉంది
నా అదే నువ్ చేసుకున్నావ్ చూస్ కోలేదో అని మెసేజ్ చేసిన నేను
నా యాపు యా ఏవోంటారు గద దాన్ని
యా
నెట్ ఆన్ చేసుకొని చూసుకున్నా ఇగ అంతే
ఆ ఆ ఏముంది మంచిగా ఎ ఇగ ఖాళీగున్నప్పుడల్లా ఒకళతోటి మాట్లాడోచ్చు
నెట్టా ఆన్ చేయక పొదునాక్క నాక్ నిద్ర ఇప్పుడు ఇప్పుడు లేవన్ తెల్ సా అక్క అయిదున్నర లేవన్ ఎన్ని అయితే దగ్గర దగ్గర ఒక ఫైవ్ అవర్స్ వన్యా
ఆ
టూకు త్రీకోచ్చి ఈవినింగ్ సి సిక్స్ ఫైవ్ ఆ సిక్స్ థర్టీ కీ లేసినా అసలికి గోరంగా నిద్రొస్తుంది మధ్యాహ్నం పూటైతే
ఆ ఆ నాకూడా ఓస్ సాయంత్రం పూట నిద్రొస్తది రా వామ్మో మూడున్నర నాలుగు గంటలకు నిద్ర వస్తది ఆ టైం కి నిద్ర వస్తది ఇగ ఉమ్ అఖిల నేమో ఆ టైం లెషీ అడుతదీ ఇగ మంచిగా
ఆహా
అది వండుకున్నప్పుడేమో ఇగ ఫోన్ ఒత్తుకుంటా కూస్తుంటా అది లేవంగనే నాక్ నిద్రొస్తది పన్యాది రెండు సాల్లా పన్నది ఈ రోజు అల్లా నానా ఊపిఊపి పండపెటిండు
ఆహా
ఉ ఇప్పుడే లేశింది సానం పోసినవాకి
హ్మ్
హ్మ్
ఉప్పరస్ బయిటీ పొత్తరాఇగా
వేన్లే సుస్తా ఆవ ఆడుకుంటనేమో ఏం బోను ఏడుస్తే అట్ట అట్ట తీసుక వోతా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉండు
హుమ్
ఆయన ఆడిపిస్తాడు ఇగ ఆడ ఆంటీ వాళ్ళు కూడా కూసుంటరు ముచ్చట్లేస్తారు ఆడడ తిరుగుకుంట కూసుంటదీ
ఇవా ఆస్పట్లా వోతంది గా
మామా నానో నొప్పిలేస్తుందంట ఆయన పానం పానం లేదు
ఆయనకి చెప్పిన ఆ ఏళకి ఇంజక్షన్ ఇస్తారుగా కాలుకి ఏలుకో
ఉ టీటీ చేయిచ్చుకున్నాంట
అంటే అది గోరు పిక్ప్పుడు పికుత చేస్తారు కాక.
ఆ మత్తు ఇంజక్షన్ వా మా గోర్ వీక్ ఇంకెక్కువ నొప్పి లేస్తదేమో
ఇంకాది ఇంకా అది ఉంటావుంటే ఇంకా మనం ఇంకా దాన్ని అక్కడ ఇక్కడిది ఇప్పుడు. తిరుగుడు వాటర్నా గల్లీ ఇన్ఫెక్షన్ అయితదా
నా ఏ ఏ రా ట్యాబ్లెట్లా వే తీకోట్లేడు టాబ్లెట్లు తీసుకొచ్చి కబోర్లు లేచిండు కతం ఆ కబోర్డు తీసింది లేదా ఒక టాబ్లెట్ టేషింది లేదు
పైసలు బొక్క
ఆ పోమ్మంటాయ్యా అన్నం కాంగానే కివిని బయట తీసుకపో హాస్పిటల్ తొలుక పోయి ఒక సూది అయిన వేయించుకొని రా అని చెప్తా
వస్తసప్పుడు ఒక బిర్యానీ
ఇ బిర్యానీలు బిర్యానీ లేం లేవు ఇక అన్నం వండినా గా
ఆ అన్నము ఉందా ఇంకా
ఎక్కువేం తెప్పించుకోము కానీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఇగ తినాల అనిపించినప్పుడు అడగాంగా అడగాంగా
తెస్సాడ
ఉ నా నాకేమో మంచి అదినాల అనిపిస్తుంది ఏ నవా నైట్ గాన్ నీ అందరూ తలో డబ్బా బిర్యానీ పట్టుకొని వస్తాడు ఇక బయట అమ్ముతారుగా గొడగువత్కోనీ హా రోడ్ మ గొగువ కోనమత ఆడ తెస్తాడు అది ఈ ఎ టేస్ట్ కొట్టదు అటు బగారాన్నం లాగా కొట్టదు ఇటు బిర్యానీ లాగ కొట్టదు అది
బాగున్నాం గన్లేకి ఏమో మన గుగ్గిళ్ళ చారు ఉంటందిగా చిక్కే దాకా కోస్తారు
ఆ నాకే మంచిగా తినాల అనిపిస్తుది
మని చెప్పట
హ హైదరాబాద్ ఉన్నప్పుడైతే మైఫిల్ అని బహార్ బిర్యానీ అని రెస్టారెంట్ అలా పోయి తిని ఏది
ఆ
ఉ వళ్ళా టిప్పులు వాళ్ళకి
ఇప్పుడు కూడా ఇస్తారా
ఆ
ఎంత ఎంత
చేంజ్ ఉంటే యాభై వంద ఈ వంద కట్టా ఎక్కువ ఏమి ఇవ్వంలే గాని. ఫ్రెండ్స్ అందరం పోతాంగా ఇక
ఆ
అట్లా టిప్పు అందరం కలిసి వంద రూపాయలు ఇచ్చేది. ఒక్కలకి ఇరవై రూపాయలు అట్లా పడేది.
డబ్బులుండేది లే
ఆ అప్పట్లో అకౌంట్లో ముప్పై వేలు లేదు బయటికి వెళ్ళకపోతుండే ఇప్పుడు మూడు రూపాలు కూడా లేవు
ఉమ్ ఇప్పుడు మొత్తం క్యాషయర్ నువ్వుక అకౌంటారు
ఎవరు నేనా
మా మావానికీయడు
ఆ ఆయననా నా కాడ నుంచి తీసుకోకపోతే సల్లే
ఆ
అన్ని అమ్మి ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినావుం వంద రూపాయలు ఇటీ పడియా
మీరా ఎంజేస్తున్నారు అంటాడా
ఉమ్ మళ్ళీ ఇస్తా అంటాడు గోవింద ఇక ఉండి లే వేసినట్టే ఇ అది గుళ్ళలో ఉండి లేస్తా ఇక తిరిగి వస్తాయి
ఒకటి ఫి మీషోలా ఒకటి ఉంటుంది చూడ అక్క ఫిఫ్
ఆ తెప్పించిన ఆ ఆగనకార్యం కూడా అయింది గని ఆ ఘనకార్య అయింది అల్లా మూడు వేలు వేసినావు ఆ మూడు వేలు ఫ్రిడ్జ్ కి తక్కువ కడుతున్నా అని అలా మూడు వేలు తీసినమ్
ఆ
కాతం ఇప్పటి దాకా తీసు తీసుడు అల్ల రూపాయి కూడా ఏయ్యాలె ఇగా
ఇంటి పక్కన ఒకక్క ఉంటదక్క
ఆ
నేను బుక్ చేసినా నేను బుక్ చేస్తే ఇంక ఎప్పుడైనా అల్లింటి కానే అడరోడు వాళ్ళ పేరు చెప్పి తళ్ళ ఇంంటిలు ఇచ్చిపోతాడు
ఆ
అక్క నేను చేసిన అక్క ఒక రోజు నేను తీసుకు నేను తీసుకోకటి అక్క తీసుకుంది ఇగ
ఆహ
అక్కనే అల్లేస్తది మొత్తం కాయిన్స్ నీలెక్కనే అక్క ఇంటికనే ఉంటంది అక్క కూడా ఏడికి పోదు ఇంటికన్నె ఆ అక్క కూడా ఇంకా బానే అల్లరిస్తుంది ఇక చిల్లరి చిల్లరి ఉంటాయి కదా
ఆ ఆ
ఆలయన పట్టలుంటేప్పుడు జోర ఫైవ్ హండ్రెడ్ థౌజను హండ్రెడ్ రూపీస్ చిల్ చిల్లర్ మీద దొరుకుతాయి కదా
మాయ మాయన రూపాయ బిళ్ళ కూడా వదిలేయడు పాయింట్ల
ఉహు తీసినై తీసినట్టు అల్లే ఎస్తది కొన్ని అంటే మన మీషోలో బట్టలు బుక్ చేస్తది
ఆ
ఇప్పుడు వస్తున్నాడు ఇంక తీసుకుంటదిగా
ఆ
ఆయన తిడతాడు ఇగ ఇంటికాడ కుస్ తుండు ఈ పల్లే నీకం పల్లే అ మిషోవానికి ఏం పల్లే నీకే
ఆ మా ఓ ఇడమ ఓనరోళ పిల్ల కూడా ఎమ బొమ్మల ఆడరు పెడుతదీ రా నాయన పెద్ద ఆమె మల్ల
ఆ
ఉమ్ డిగ్రీ అయిపొయింది ఎంద్రా
ఆ ఉజ్జోగా దొర్కవ వంద రుపాలు పైన వందలు రొండొందలు
అస్సలు అదే అంటున్నా రూపాయి బిల్లా
రూపాయి బిల్ల గూడ దొరుకుతదా ఫోన్ చే అటన్ మొత్తం
ఆ ఆయనా సానానికి బొయ్యే టప్పుడే ఇగ అన్నీ చెగ్ చేస్కోని ఆడేస్తాడు బట్టలు ఇగా
నువ్వేడ తీసుకొంటవో అని
ఆ అంత లేదు లే ఆడా అడిగినప్పుడు ఇస్తాడు వంద రెండొందలు ఇస్తా గానే ఏ ఇగ ఎక్కువ ఆ లెక్క లెక్క జెప్పాలిగ ఆ
లెక్కలు చెప్తూనేమన్నా
నేనేమ నేను వేరేటోళక్కిస్తా అని ఆయన డౌట్ పెళ్లిగాక ముందు ఫ్రెండ్స్ కైతే వేలిచ్చేది
ఆ ఫ్రెండ్స్ కిచ్చేదాకా హలో హలో హలో
అప్పనుంచిద ఇగ నమ్మడు ఇగ అప్పైయిసలు అడిగుతే ఎవరికైని ఇస్తనేమో అని ఆయననే కొనుకొస్తాడిగా ఆనడుగితే
ఆహా
ఉమ్
ఏం చేస్తుందక్క
షివా ఇగ చైర్లో కూసుంటే లే లే అంటుంది
అన్నం అయిందాకా
ఆ అయింద్రా బంద్ జేష్నా
అది ఏంటది
కర్రియా కివమ్మకి ఓనరాంతి సాంబార్ చేసిందంట సాంబార్ పోషిచ్చింది
హ్మ్
ఇంగ మాకు పచ్చడుంది మ్మ్
నైట్ కదేనిగ
ఆ నైట్ కదే ఇంక పెరుగుంది
ఇంగ మళ్ళ పొద్దు గాలేస్తే పొద్దుగాల
నా ఇగ మళ్ళ పొద్దుగాల
మళ్ళ పొద్దుగాల దుదాం అన్నిగా
హ్మ్
ఏడు దిసరేందక
కరెంట్ పోయింది ఏడుస్తుంది ఇగ